హలో
ఆ వినబడుతుందా
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నావు
ఏం చేయట్లే దివాళి ఎప్పుడు వచ్చిద్దని ఆలోచిస్తున్నా దివాళి పండుగంటే నాకు
అవు దగ్గర్లోనే ఉంది కదా
దివాళీ అనేది భారతదేశంలో అంటే గో మంచి పండుగ అంటే బాగా ఎరుకుంటారు అందరూ
అవునవును ఇటు కూడా బాగా జరుపుకుంటారు
దివాళి పండుగలో అంటే ఆ రోజు పిల్లలందరూ ఆనందం కనపడతారు చాలా అందరికి బాంబులు కాలుస్తారు ఆ టపా టపాసులు కాలుస్తారు అందుకనే అది అందుకని నాకు ఇష్టమైన పండుగ అది
అవునా ఇంకా. మూడు రోజులే ఉంది కదా.
అవును.
ఎక్కడికైనా వెళ్తున్నావా. మీ ఇంట్లోనే జరుపుకుంటావా.
నేనైతే ఒక్కొసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకుంటాను. అప్పుడు, అప్పుడు మా ఇంట్లో కూడా ఈసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకోవాలి అని అనుకుంటున్నాను.
అయితే రేవు వెళ్తావా, ఎప్పుడు వెళ్తావో
రేపు వెళ్లాలి
అవునా నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి. వెళ్ళాలి.
అదే దివాళి అనేది ఎలా వచ్చింది.
ఏమో అప్పుడు రావణాస్- అప్పుడు
శ్రీరాముడు రాముడ్ ని జయించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా ఈ పండుగను జరుపుకుంటారు.
నీకు బాగానే తెలుసు.
ఈ రోజు ప్రజలు ఇళ్లలో ది దీపాలు వెలుగుస్తారు ఎప్పటికైనా
ఉ
అంటే దీపాలు పెడతారు ఇంటి పైన దీపాలు పెడతారు బాగా రంగుల రంగులుగా ఉంటది ప్రతి ఇల్లు దీపాలితో నిండిపోయి ఉంటారు
అవును ఇల్లంతా కాంతివంతంగా కనిపిస్తుంది కదా
ఆ ఆ రోజు ఇల్లు ని శుభ్రం చేసుకు ఇల్లుని కడుగుతారు అంటే శుభ్రం చేస్తారు ఇల్లు
అవును
దీపాలు వెలిగిస్తారు లక్ష్మీదేవిని పూజిస్తారు కూడా ఆ రోజున
ఆ మ నిజమే
ఆ రోజు లక్ష్మీదేవి పూజ అదే ఆ రోజు లక్ష్మీదేవి
టపాసులు చాలా టపాసులు తెవాల్ లి బాంబులు చాలా పేల్చాలి అసలు ఎంత బాగా జరుపుకోవాలో
తర్వాత
మీ చెల్లు వస్తుందా దీపావళికి మీ చెల్లి
ఆ వస్తయి వస్తాయి
సెలవులు ఇచ్చారా తనికి
ఆ ఇచ్చారు ఎగ్జామ్స్ అయిపోతాయి ఏప్రిల్ రెండో తారీఖున
అవునా
దివాళి రోజు సీట్ కూడా పంచుతారు నో
అవునా ఆ రోజు దివానినోమి స్వీట్లు కూడా ఇస్తారు అవును
కొన్నిట్ ఇస్తారు కొన్ని చోట్ల మొలగా టపాసులు కాల్చి జరుపుకుంటారు
ఎక్కడైనా అది కా అది మామూలే కదా స్వీట్లు పంచుకోవడము తినడము అవును ఎక్కడైనా చేస్తారు పిండి వంటకాలు ఏమేం చేశారు మరి చేస్ చేశారా పిండి వంటకాలు
చేయలేదు
పిండి వంట కాలు చెయ్యలేదా ఆ రోజు చేస్తార్ రా మేమైతే ముందుగానే చేసుకుంటున్నాము ఇవాళ రేపు పిండి వంటకాలు చేసుకుంటాము ఆ తర్వాత పండగ జరుపుకుంటాము
ఆ పండగక్ కుటుంబం మొత్తం క
కూడా వెల్లి వస్ తమ్మో
ప్పుకుంటారు అ
అవును
అడుగుతో కలిసి పండుగ జరుపుకుంటారు ఎకు జతమ్
నువు చెప్పింది నిజమే చాలా బాగా చెప్పావు
ఆ దీపావళి అంటే వెలుగుల పండగ
అవును మరి నీవు ఎప్పుడు బయలుదేరుతున్నావు మీ అమ్మమ్మ వాళ్ళింటికి పండగ రోజేనా ముందు రోజు వెళ్ళిపోతావా మీ అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్తా అన్నావు కదా ముందు రోజు వెళ్తావా
ఆ ముందు రోజే వెళ్తా ఆ రోజు ఊ అంతే
అవునా
ఊ అవును
చెల్లి కూడా వస్తుందా
అ
చెల్లి కూడా వస్తుందా నువు ఒక్కడివేన
ఇద్దరం కలిసే వెళ్తాం
ఇద్దరు కలిసే వెళ్తారా అమ్మ నాన్న ఏమో ఇక్కడ దీపావళి ఇక్కడ జరుపుకుంటారా
ఆ అవును అమ్మ నాన్న కూడా వస్తే వస్తారు అడికే అమ్మమోల్ ఇంటికి లేకపోతే యాడిర్ కొంటారు
మేము కూడా వెళ్త తము నేను మా బాబు మేము వెళ్తాము అలానే ఇల్లంతా దీపాలు పెట్టుకుంటాము టపాసులు కాలుస్తాము లేదా అమ్మ వాళ్ళింటికి వెళ్దామని అనుకుంటున్నాము నేను మా బాబు ఏమో వెళ్దాము అంట్ ఉన్నాడు అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్దాము అంటున్నాడు కాబట్టి వెళ్ళాలి అనుకుంటున్నాము
అదే అదే మీరు లక్ష్మీ పూజ చేయరా
లక్ష్మి పూజ కూడా చేస్త
ఇక మీరు లక్ష్మీ పూజ అనేది ఇంట్లో చేస్తారు లేకపోతే గుళ్ళో చేస్తార అని
అవును
గుళ్ళో చేస్తారా మీరు లక్ష్మి పూజ
ఇంటి దగ్గరే చేస్తాము లక్ష్మీ పూజ గుడికి వెళ్ళొస్తాము రండి కొబ్బరికాయ కొట్టుకొని వస్తాము
అదే పొద్దున్న తలస్నానం చేసి గుడికి వెళ్ళి
గుడికి వెల్లి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చేస్తాను ఏమనా తిన్నావా మరి
త వంటగ తినలేదు మీరు ఆ రోజు ఏమైన్నా కొత్త క ఏమంట స్థారా అంటే పిండి వంటాకాలు కొత్త తె ఏ మన్న
కొత్తగా ఏమి లేదు ఎప్పుడు చేసేదే మురుకులు చేస్తాము మురుకులు గారెలు ఎప్పుడు మామూలుగా చేసేవే చేస్తా
చక్రాాలి పూజస్తు సంక్రాంతిగా
కాదు దీపావళి కూడా చేసుకుంటాము
చేస్తారు జరాలు
ఆ చేస్తాము అమ్మ కూడా బాగా చేస్తుంది అనుకుంటు ఇ మీ అమ్మ కూడా
ఆ చేస్తుది ఈ సారి కూడా జ వద్దామని అనుకుంటున్నాం అంటే మాకు కు సెలవులు ఇచ్చారు కదా
అవునా ఎన్ని రోజులు సెలవులు ఇచ్చారు దీపావళికి దీపావళికి కి ఎన్ని రోజులు ఇచ్చారు సెలవులు
మూడు రోజులు ఇచ్చారు మూడు లేక ఐదు రోజులు చే సాలు ఆకు
ఆ మా బాబుకు రెండు రోజులు ఇచ్చారు కాబట్టి ఆ మా బాబుకి కూడా మా బాబుకి రెండు రోజులే ఇచ్చారు తను ఇప్పుడు మూడవ తరగతి మా బాబు మూడవ తరగతి లేదు మూడో తరగ చదువుతున్నాడు లేదు మూడో తరగతి చదువుతున్నాడు
చదువుతున్నాడా
ఈ రోజు ఆ చదువుతున్నాడు ఈ రోజు వెళ్లి రేపు వచ్చేయడమే అలా ఉంటుంది మేం వెళ్ వెళ్ళిన రెండు రోజులే కాబట్టి సెలవులు ఆ కానీ దీపావళి రోజు దీపావళి రోజు కాదు దీపావళి రోజు టపాసులు కాల్చేటప్పుడు చాలా జాగ్ జాగ్రత్తగా ఉండాలి ఏమైనా ప్రమాదం జరిగిందంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది తర్వాత కాబట్టి అందరూ జాగ్రత్త పడండి
ఆ అవును జాగ్రత్తగా కాల్చుకోవాలి దీపా అంటే దీపావళి రోజు టపాసులే